హలో
హలో
ఆ వినిపిసుందా
ఆ వినిపిస్తుంది
ఎలా ఉన్నారు
మేం బాగన్నాము
బాగున్నామండి ఏం చేసినారు ఏం చేస్తున్నారు
ఇప్పు రూమ్ లోకి వచ్చాను
అవునా
ఇ
మీ ఊర్లో జాతర ఏమన్నా జరిగిందా రీసెంట్గా
ఆ జరిగింది మే ట్వల్త్
హ్మ్ ఎలా ఉన్నింది జాతర ఎలా చేస్తారు చెప్తారా నాకు నాకు జాతర అంటే ఇష్టం తెలుసుకోవాలనుంది
హ్మ్
దేవునికి బొట్లు పెడ్డాము మేకల్ని
హ్మ్ హు
ఎన్ని రోజులు ఉంటుంది జాతర మీకు ఒక రోజేనా
ఈవినింగ్ మ
బాగా చేస్తారా
వచ్చేస్త
ఈవినింగ్ ఏం చేస్తారు
హ్మ్
హ్మ్
అంటే
ఆ
ఆహా
అకసి హ్మ్ ఇక్కడ రెండు మూడ్ ట్యాంక్
మీ వాయిస్ కట్ అవుతాంది కొంచం సిగ్నల్ ఉండే దగ్గ వం స్తే
మా తమ్ముడ్ కొట్టేసి వచ్చాడు
ఆహా అంతేనమ్ ఆ ఇన్ పిస్తాంది మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది సిగ్నల్ ఉండే చోట రండి
ఆ ఓకే
ఆ ఇప్పుడు ఓకే బాగా ఇన్పిస్తాంది మా దగ్గ మా వెల్ మా ఊర్లో జాతర చాలా బాగుం టుంది వన్ వీక్ జరుగుతుంది మా ఊర్లో జాతర గంగమ్మ జాతర
మ్మ్
ఆ చాలా బాగా జరుగుతుంది వన్ వీక్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది వేషాలంతా వేసుకుంటారు అంటే అమ్మవారు ఊర్లో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు వచ్చి అందరి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టేవాడంట ఆ రా క్షసుణ్ణి చంపాలని గంగమ్మ ఈ వన్ వీక్ ఒక వారం అంతా ఆ రాక్షసున్ని ఎతుకుతా ఉంటుంది లాస్ట్ కి ఆ రా రాక్షసుని చంపిన తర్వాత జాతర జరుపుకుంటారు ఊర్లో ఉండే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు కాబట్టి దాన్నే జాత తర అంటారు ఈ వారం రోజులు ఆ రాక్షసుడు మ్మ్
మా ఊర్లో జాతర టు డేస్ ఉంటుంది
ఆహా మాకైతే వన్ వీక్ ఉంటుంది
శివరాత్రి అయితే టూ వీక్స్ ఉంటంది బాగుంటుంది అక్కడ వేషాలు కూడా ఇస్తారు ఈ సార్ కేరళ నుంచి డ్రమ్స్ వేసుకొని వచ్చారు
హ్మ్ హు శివరాత్రి బాగా జరుద్ తుంద అక్కడ
ఫేమస్
ఆహా అయితే ఎలా ఉంటుంది టూ వీక్స్ మీకు
అంటే రోజుకు ఆ ఒక అ
ఆ
ఒక రోజు పామ్ంద బంగారు పాము అగా
ఉ హు ఆ అన్నిడే సాలు బాగుంటుంది యే
ఆ
వాహనాలన్నీ తీరు ఆ
లాస్ట్ రోజు ముందు రోజుకి తెప్పలే వేస్తారనమాట కోనేట్లో
ఆ తేపు వస్తావాం అం టారు అదేనా
ఆ దాని ఆపి ఈ రోజు నైటే పెళ్లి అనమాట
హు
పెళ్లి పొద్దున వస్తాడు దేవుడు హార్ తీస్తే అక్షింతలు ఇస్తారు వాళ్ళు
ఆహా
ఆ రోజు ఎక్కువ గ్రాండ్గా రెడీ చేస్తారు దేవుల్ని
ఆ ఓకే మీరు వెళ్తారా జనాలు ఎక్కువ ఉంటారు కదా
ఆ చాలా దొంగలే ఎక్కువ ఉంటారు అనుకుంటా నేనైతే
జాగ్రత్తగా ఉండాలి అంతే కదా జనాలు ఎక్కువ ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారు దొంగలు కూడా
అవును బోడ్లు బెట్టేస్తారన్నమాట దొంగల్ వీళ్ళని అనేసి ఫోటోస్
అంటే మనం ఆ హడావిలో వాళ్ళని చూసుకోలేం కదా మనం దేవుడిని చూడ్డానికి వెళ్తాము జనాలు ఎగబడతా ఉం హలో కాబట్టి మనం బంగారం లాంటివి వేస్ తోక్కపోకుండా ఉండాలి జాగ్రత్తగా దేవునికి వేసి రావాలి
కానీ లేడీస్ గమ్మునే ఉంటారా రెడీమేడ్ దన్న వెత్తుకుపోతారు కదా
ఆవును ఫల్కు కదా ఆనందం
అంత ప్యూర్ లేకపోయినా రెడీమేడ్ మాత్రం రెడీగా ఉంటాయి
అవును
మీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టము
నాకు డైరీ మిల్క్ అంటే ఇష్టం మీకు
నా స్నీకర్ అంటే ఇష్టం
స్పీకర్సా ఆహా ఓకే ఓకే నాకు అదంటే అంత ఇష్టం లేదు ఎందుకంటే ఎక్కువ నట్స్ ఉంటాయి అవి నాకు నచ్చలా
ఉ
డైరీ మిల్క్ అయితే డైరీ మిల్క్ లో చాలా డైరీ మిల్క్ లో నట్స్ ఇష్టం గానీ మిగతా ఏ చాక్లెట్ లో ఇష్టం లేదు
డైరీ మిల్క్ ఇప్పుడు కొత్త ఫ్లేవర్ వచ్చింది మిల్క్ వేసి ఉంటుంది కదా
ఉమ్ ఉమ్
అది ఇప్పుడు ఫోర్ పీసెస్ సే ట్వంటీ రూపీస్ నేను ఒకసారి తిన్నాను చాలా బానింది
నేను అయితే ఇంతవరకు తినలేదు చూసాను తినాలి నేను కూడా ఓరియో డైరీ మిల్క్ తిన్నావా ఓరియో ఫ్లేవర్ది సూపర్ గా ఉంటుంది తినలేదా
ఊహూ
చాలా బావుంటుంది ఈ సారి తిను
మా మమ్మీ డబ్బులివ్వదే చాక్లేట్స్ కి
అంటే నీకొచ్చే పాకెట్ మనీ ఎత్తి పెట్టుకోని తిను ఎ
ఎక్కువ తినము వన్ ఇయర్ కు ఒకసారి కూడా కొనివ్వద్ మా మమ్మీ
అంటే మీ మమ్మీకి భయమా ఎక్కడ పళ్ళు పుచ్చిపోతాయో
కానీ మా మేడము షాప్ పెట్టింది అనమాట కునాఫా షాప్ పు
ఆహా
కానీ కునాఫా మాత్రం కొనిస్తుంది వీక్లీ వన్స్
అవునా
ఆ
ప్పేది ఇది కూడా క్యావిటీస్ వస్తాయి అని చెప్పి
తమ్ముడు బా తింటడు వాడు పాకెట్ మనీ అట్ అలీ కొనుక్కొని తింటడు మా మమ్మీ తెలియకుంటా
నువ్వు కూడా అలాగే ఎత్తి పెట్టుకో నీ పాకెట్ మనీతో ఈసారి ఓరియో డైరీ మిల్క్ తీ తని తిను చాలా బాగుంటుంది
చేర్చి పెడుతన్నా డబ్బులు
అర్ధంగాల ఏంటి
మా మమ్మీ బర్త్డే కి చేర్చి పెడుతున్నా డబ్బులు
అయితే బర్త్డే అయినాక తెచ్చి పెట్టుకో మళ్ళీ అంతే కదా
తన్ని అది ఎక్కడ అమ్ముతారో తెలిదు కదా
మామూలుు షాప్ ప్రొవిజన్ షాప్ లోనే అమ్ముతారు
ఆ
ఉమ్ ఓరియో రైరు అంటే మీరు మీ దగ్గర డి మార్ట్ కానీ పెద్ద సూపర్ మార్కెట్ ఉంటే అక్కడై తే బాగా దొరుకుతుంది సూపర్ మార్కెట్ లో ఖచ్చి తంగా ఉంటుంది ఇస్ తారి మీరు సూపర్ మార్కెట్ కెళ్ళినప్పుడు చూడండి
సరే
అంత్ ఎక్కువ తినద్దండి కొంచెమే తినండి లేకపోతే మళ్ళీ ఆ పళ్ళు పుచ్చిపోతే మళ్ళీ మీ మమ్మీ ఫీల్ అవుతారు ఇంకే చాక్లెట్స్ ఇస్ ఇష్టం మీకు కిక్ క్యాట్ కూడా బాగుంటుంది
ఆ కిట్కాట్ కూడ ఇష్టమే
కానీ అన్నిటికంటే స్నీకర్స్ అంటే ఇష్టం అంతే కదా
అవు
హూ మ్
ఆ నచ్చు వల్ల నాగెక్కు
ఆహా ఓకే ఓకే ఇంకా ఇంకా ఏ చాక్లెట్స్ ఉన్నాయి కొత్తగా ఏమన్నా వచ్చినాయా నాకు తెలిసి ఇవే ఫైవ్ స్టారు డైరీ మిల్క్
ఉమ్ వాటి లోనే కొత్త ఫ్లేవర్స్ కిట్ కట్ ట్లు వచ్చాయి కదా ఫోర్ త్రీ ఫ్లేవర్స్
ఏమో నేను ఒక్క ఫ్లేవర్ ఏ తిన్ననే నాకు తెలిదు
నేను చూసాను కాగానీ మా మమ్మీ కొనివ్వలేదు నాకు కోకోనట్ బార్ కొనిచ్చంది దాని బదులు
ఆహా అది బాగు నిందా
ఆ బాగునింది చాక్లెట్ పైన వచ్చి లోపల కోకోనట్ వచ్చింది
అబ్బా అది అంత బాగుండదేమో కదా నాకదంటే నచ్చదు ఒక లాగా ఉంటుంది మ్ బిస్కెట్ లో ఏమి ఇష్టాం నీకు
బిస్కిట్లు లో అయితే ఓరియో నే
ఓరియో బిస్కెటా
హూమ్ మళ్ళీ షుగర్ లేకుండా మ
ఆ
అది కూడా
ఓకే ఓకే మంచి మంచి నాకు మ్యారీగోల్డ్ అంటే ఇష్టం ఫిఫ్టీ మ్యారిీగోల్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ హ్యాపీి హ్యాపీ
జ్యూస్ స్ లో
జ్యూస్ స్ ట్ లో నాకు షోడా అంటే ఎక్కువ ఇష్టం లెమన్ షోడా మస్ చాలా చూడా ఇవి ఎక్కువ దాతాను
డ అంటే చానా ఇష్టం
ఉమ్ నాకు కొంచము ఏదనా ఫుడ్ హెవీ అయిపోయిందంటే చాలా ఉబ్బరంగా ఉం ఉంటుంది అప్పుడు నేను మసాలా షోడా తాగిన నంటే నాకు కొంచెము ప్రశాంతంగా ఉంటుంది
అవును నేను కూడా ట్రై చేసా
మ్ ఓకే అయితే బాయ్
ఓకే